హలో వినబడుతుందా అండి నాంగ్ మీ వయిస్ నిన్నవాడచ్చలేదు
హలో
ఆ ఇప్పుడు ఇపి ఇస్తుంది
బాగున్నండి
బాగుందండి మీరు బాగున్నారా
బాగున్నాండి
నేనైతే ఫిక్స్ అయ్యానండి ఇక ఆ బ్రదర్ కి అడగదలచుకోట్లే అడగను కూడా ఇక ఇక ట్రిప్ గురించి ఏం అడగాను ఒకవేళ నేను వెళ్ళిన ఆ రూమ్ సైడ్ వెళ్ళిన కూడా నేను ఏం అడగను ఇ జస్ట్ మూంద గంత
అయి
వీటం
ఒకక్కే ఇరోదు పోయిందిడి వదా ఇది పోయింది వదా క
ఆ
ఈ రోజు తను ఎందుకి వెళ్ళిపోయాడు కదా తన జాబ్ కోసంని స్కూల్కి
ఆ హలిఫైడ్ హలిఫైడ్ ఇ స్టేషన్డప్ మే ఎప్పుడంటే వన్ ఓ క్లాక్ే వెళ్ళాడు
హ
మళ్ళా వెళ్తూ వెళ్తూ చెడుకు రస్తుం అపించానండి అతనికి
అ పైసలు బాగుాలయం మీ దగ్గర
లేదండి అద అని అనుకున్నాడు షాప్ ఒక పైస షాప్ నుంచి వచ్చాయా వచ్చాయా సెట్టు అనే ఇట్లా అంటున్నాడు కానీ ఆ షాప్ వస్తుంది కావండి ఆ మా డాడీ మార్నింగ్ చికెన్ కోసం కొట్టాడు టూ హండ్రెడ్ అని చెప్పాను
అ
నేను అప్పటికి ఎగ్ కర్రీ వండేసానండి సో ఇక నేను తెచ్చుకోబుద్ది కాలేదు మళ్ళీ వండాలని సో అయం అయ్యమని ఉన్నా సో అందుకని ఈ ఎండాకాలం కదా బాగా హీట్ ఎక్కు ఉంది అందుకని చెరుకు రసం దాదాం పావండి ఆ పె కూడా ద వచ్చాడు కదా అందుకని అందుకోసమని నేను తాపించాను అనమాట నాకు కూడా చాల తగ వచ్చింది నాకు కూడా తగలనిపిచింది పు పట్టుకుంది ఆడ
మ్మ్
ఆ కొంప తీసి ఆది తాగడం వల్ల స్లీపింగ్ బాగా వచ్చింది అవునండి
ఇంకా మీరు ట్రిప్ వేరే వాళ్ళతో ప్లాన్ చేసుకోండి ఇక
ఒకే అండి